నమస్కారమ్ అండి
బాగున్నారా
బాగున్నాం అండి బాగున్నాం మీర ఎలా ఉన్నరూ శుభ మధ్యహ అండి మీకు శుభ మధ్యాహ్నము
నువ్ మధ్యాహ్నమా
శుభ మధ్యాహ్నము గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి శుభ మధ్యాహ్నమన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా ఒకటే కద అండి ఆ అవునండి. ఆ వస్తుదండి కాస్త తెలుగు
ఆ తెలుగు మీడియం మా
ఎ లేదండి ఇంగ్లీష్ మీడియమే కానీ మనకు అన్ని లాంగ్వేజ్లో అవగాహన ఉన్నది. మనకు తెలుగు మీడియం కాకున్న కూడా ఇంగ్లీష్ మీడియం వచ్ నుంచేలే ఎల్ కే జి నుంచి ఎల్ కే జి నుంచెల్లి మనం ఇంగ్లీష్ మీడియమే అండి.
తీసుకూలండి.
మాదిక్కనే విద్యాధరీ అండి.
విద్యాదారీ ఆ
ఉమ్ ఫస్ట్ నుంచి మనకు అవగాహాన ఉన్నది మీది ఎక్కడా అండి.
మది ఏదో స్కూల్ అండి సరస్వతి శిశు మందిర్
అవునా అండి ఓకే అండి ఏం చేసారండి ఇంకా ఈరోజు
ఈరోజు ఏం చేయలేండి
ఓ ఏం చేయలే అండి సండే కదా అండి రెస్ట్ తీసుకుంటున్నా అవునా అండి ఎటు బయటికి ఎళ్ళలేదా ఈ రోజు లేవా అండి ఈ ఇమ్ ఈమ్ గ్యాస్ దొరకట్లేదట నిజమేనా అండి ఈ సిలిండరు
అదేం లేదండి దొరుకుతుంది. కదా అండి కొంచెం టైం పడుతుంది
చానా మంది మరి అదే వారు వారు కోసంమని గ్యాస్ దొరుకుతలేదు. ఆస్ అవి ఆగిపోయినాయి. పెట్రోలియం ఆగిపోయినది. ఆ సిలిండర్స్ కూడా షార్టేజ్ ఉన్నాయ అని జేప్పి హోటల్స్ ఆ మాల్స్ హుమ్ టిఫిన్ సెంటర్స్
ఆ అంటే కొంచెం షార్టేజ్ అనేది ఉంది. ఉంది కొంచెం షార్టేజ్ అనేది ఉంది ఎందుకంటే అక్కడ వార్ ఎఫెక్ట్ వల్ల రా
బట్ ఏదో ఆయిల్ ఇక్కడికి రావడానికి టైం పడుతది ఎప్పుడయ్యే ఛాన్స్ ఉన్నదండి వార్ ఎండ్
వార్ ఎండ్ చెప్పలేము. కాని ఆయిల్ అయితే ఎల్ పి జి అయితే వస్తుంది. ఆల్రెడీ రెండు షిప్పులు వెళ్ళినయి అక్కడి నుంచి రేపు వెళ్ళండో ఇండియా
ఇండియా కి రిచ్ అవుతాయి వళ్ళినయా అండి ఆల్రెడీ
ఆ ఆల్రెడీ వెళ్ళినయ్ ప్రస్తుతానికి ఉన్న షార్టేజ్ కి అవి కొద్దిగా సరిపోతాయని అన్ అంటున్నారు.
ఆహా ఆ కానీ ఇంకా నెక్స్ట్ ప్రొడక్షన్ అనేది లేదు.
సో దాని వల్ల ఫీచర్ కూడా ఇష్యూ అవుతుదేమో అనిపిస్తుంది.
అంటే ఇప్పుడు ఉన్న ఉన్న ఉన్న స్టోక్ ఉన్న స్టాక్ వచ్చేసి బయలుదేరినది. మళ్ళీ అస్తదో రాదా అనే డౌట్
డౌట్
ఒకవేళ అప్పుడు రాకున్
రాకుంటే అంతా కట్టల పొయ్యి మీద ఆ కట్టలతో వండుకొని తినాలే ఇగ
కానీ అట్ల అయినా కూడా గ్లోబల్ వార్మింగ్ అయి
అవు గ్లోబల్ వార్మింగ్ అయితది అవిట్ ఇగ వార్ అనేది ఆగిపోవాలే తొందరగా తొందరగా వార్ ఆగిపోతే అందరికి మంచిది.
ఇప్పుడు అట్లా అనుకున్నా కూడా ఒకవేళ కట్టల కట్టెల పొయ్యి మీద అండుదామన్నా కూడా ఆ ప్రకృతి ఉండది కదా అండి అప్పుడు ఇగ
మ్మ్ అందరూ ఇంకా కట్టల పోయి మీద కట్టలు కొట్టేసి తీసుకొచ్చి అయి చాది
ఇప్పుడు ఇది ఈ ది ఇష్యూ కంటే ఆ ఇష్యూ పెరుగుతయి కదండి ఎందుకు అందరు వచ్చేసి ఏం చేస్తారు
మ్మ్
అన్ అంద అందరు వచ్చేసి అందరు వచ్చేసి ఏం చే ఏం చెత్తారు కట్టలు కొడతారు అవి చేస్తే ఇబ్బంది అవుతాయి కదండి
ఆ అవును దీనికి మీరు ఏమంటారు మరి మీ ఉద్దేశం ఏం చేస్తే బాగుంటంది అంటారు
మా ఉద్దేశంలో ఏం లేదండి ఉంటాయి కదా అన్ని అన్ని కంట్రీస్ వాళ్ళు మాట్లాడుకొని ని ఆ అంటే ముందట అ ఇప్పుడు చానా మట్టుకు ఇబ్బంది ఉన్నదంటే గల్ఫ్ కంట్రీలో మాత్రమే ఇప్పుడు గల్ఫ్ కంట్రీ వాళ్ళు మాట్లాడు కోవాలా లేకపోతే ఇది ఉంటాయి కదండి కంట్రీ అందరూ మాట్లాడేది ఉంటాయి కదా ఐ ఐక్య ఐక్య మొత్తం అ ఆ ఆ ఐ క్యరాజ్యసమితి అ అది ఇండియా అది ఆల్ కంట్రీస్ దే కదా అండి ఐ ఐక్యరాజా ఐక్యరాజ సమితి వాళ్ళు మాట్లాడుకొని
ఐక్యరాజ్య సమితి వాళ్ళు మాట్లాడుకొని
ఓ విన ట్లేదు కదా ఎవ్వరికి
అవునా అండి
మ్మ్ వినిపిస్తుందా నా వాయిసు
ఆ ఇన్ పిస్తుందండి వినిపిస్తుంది ఆ హలో
హాయ్
ఏం కాలే ఫోన్ రా దోస్తురా దోస్తురా నువ్వు పో నువ్వు చెయ్ పో పో ను పో హలో
ఆ హలో
ఆ హలో ఏమి చేస్తున్నారు అండి ఇంకేమి చేస్తారా అండి మరి ఏమైతుందిండదండి నేనైతే అనేది ఏంట టాంటే అందరు కలిసి మాట్లాడాలా అందరు కలిసి అంటే రాకపోతే అందరిక బెటర్ కదా అండి ఒక కంట్రీ కి కాదు కదా ఇప్పుడు ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ప్రతి ఒక్క కంట్రీకి కావాలా
అవును ఆయిల్ అనేది గ్యాస్
ఆ ఆయిల్ అన్నది గ్యాస్ అని మెయిన్గా వచ్చేసి ప్రొడక్షన్ అక్కనే కదండి అదే ఇండియా అంటే అందరు కంట్రీ వాళ్ళు ఐక్య రాజ్యసమితిలో కూసోని మాట్లాడి అందరు ప్రజల మాట్లాడితే అందరికి బెనిఫిట్ ఉంటది ఇప్పుడు వారనే జరుగుతే ఏమైతద్ అండి వా వర్ అనేది పెంచుకుంటూ పోతా ఉంటే వార్ అనేది పెరుగుతది కారే ఈ ఇరాన్ వాళ్ళు వాళ్ళు తగ్గను అంటున్నారు
అవును వాళ్ళు తగ్గకపోవడమే ప్రాబ్లం అయితుంది
అ
ఇప్పుడు ఇరాను ఆపేస్తాము అని అనట్లేదు అమెరికా కూడా తగ్గట్లేదు అమెరికా ఆపే ఆపేసినగాని ఇరాన్ కంటిన్యూ చేస్తుంది
అయితే అయితే ఇరాన్ వాళ్ళు ఆప్పేస్తారట కానీ వాళ్ళ కొన్ని కండిషన్స్ ఉన్నాయట ఏంటిదంటె మాకు లెటర్ మీద ఇక్కొకసారి మాదిక్కు రాము అని చెప్పి ఇ అన్నట
అవును
అది అంటున్నారు మరి అది నిజమో కాదో తెలివది
ఇంతవరకు జరిగిన నష్టంకి డబ్బులు ఇవ్వాలి
డబ్బులు ఇవ్వాలి అది అది అది కన్ అది యుఎస్ వాళ్ళ పే చేయ్యాలి
అవును అది ఎంత వరకి సాధ్యమో యూఎస్ ఒప్పుకుం టదో లేదో డౌటే
యుఎస్ పే చేయాలి కదండి అట్లా
ఎందుకు చేస్తది
వాళ్ళు కూడా పే చేయరు కానీ ఏంటిదంటే ఇప్పుడు ఆల్మోస్ స్ట్ ఇరా ఇరన్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు అయితే ఒకటే ఒకటి ఉన్నారండి వారికియితే ర ఉన్నారు వాళ్ళతే ఇప్పుడు ఒకవేల పెద్ద యుద్ధం వచ్చినా వాళ్ళు రడీ అగ్రే ఉన్నారు వాళ్ళు
ఆ వాళ్ళు ఏంటంటే మేము గెలవకపోయినా నష్టం అయితే చేసేది కాల డి
ఆ నష్టం అయితే మేము చేసే చేసేమో తీరుతామని అంటాలు మేము గెలి మా పవర్ గెలవకుంన్నా కూడా కానీప్పుడు ఇది ఇబ్బంది ఏమైతుండి మొన్న ఆల్రెడీ చూశారు కదా మీరు ఈ ఇబ్బంది ఎవరికి సోల్జర్లలకు ఇబ్బంది ఎక్కువ శాతం
ఇలాంటివి సివిలియన్స్ కి మనకి అందరికి ఇబ్బందే
అందరికి ఇబ్బందే
ఇప్పుడు ఎల్పిజీ లేకుంటే ఎల్పిజీ లేకుండా మనకే ఇబ్బంది ఇప్పుడు
ఎల్పీ ఇప్పుడు ఆ కంట్రీ చేయబట్టి ఎల్పీజీ లేకుంటే మనకి ఇబ్బంది అయితది అక్కడన్న ప్రజలు మొత్తం బాంబూలతో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చాలా మటుకు ఇండియన్స్ కూడా ఉన్నారు కదాండి వాళ్ళు కూడా ఏంటిదంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇక్కడికి రావాలంటే మినిమం టు మినిమం యావరేజ్ కంటే కూడా ఎక్కువ దానికంటే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ టి ఫార్టీ ఫైవ్ తౌసండ్ టికెట్ ప్రైస్ ఆడ
అవ్
ఎక్కువ ఇంకా ప్రైజెస్ ఫ్లైట్ ప్రైజెస్ అనీ చాల హైక్ అయినాయి
ఆ
చానా హైక్ అయి
దుబాయ్ ఇవి అన్ని సేఫెస్ట్ కంట్రీ అంటే అక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది వా
అక్కడ అక్కడ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు అక్కడ కూడా చెప్పలేము ఇప్పుడు ఈ గల్ఫ్ ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీలు ఫోర్ కంట్రీలువై ఫైవ్ కంట్రీస్ ఏవైతున్నాయో దుబాయ్ బెహరన్ కతార్ ఆ మన ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా అండి ఎటువంటి ఆ
ఇ ఈ సౌది అరేబి
ఆ యయుఐజి ఇది ఇక్క అక్క అక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అక్కడున్న ప్రజలు వాళ్ళ వాళ్ళ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆందులో పడుతున్నారు అక్కడ బాంబులు పడుతాన్నాయి కానీ ఏ ఏంటిది ఏంటిది అని చెప్పి అక్కడ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడేది ఏంటిదంటె మేం సేపు్గానే ఉన్నాం బంకర్లలో ఉన్నాం మాకు ఏమయితలేదు మా కలర్స్ వస్తున్నాయి్
కానీ ఏంటంటే మన ఇండియా మీడియా చాలా వరస్ట్ మీడియా ఎందుకంటే వాళ్ళు అక్కడ జరిగేది ఒకటి ఇక్కడ ఓవర్ గా చె చెప్పేస్తారు
అక్కడ వీళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉన్నదాంటే మేము సేఫ్ ఉన్నామని వాళ్ళు అంటున్నారు ఇక్కడ వీళ ఇ ఇ ఇక్కడ వీళం చేస్త సేఫ్ గా లేరు మీరు సేఫ్ లేరు మీకు మీకు బాంబులు పడుతుా మీద అట్లా అని చెప్పి మీడియాలో స్తున్నది ఆ అట్లా చేస్తారు అట్లా కాదు పద్దతి ఆది ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బందులు పడుతున్న ఫ్యామిలీ వాళ్ళతో రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నారట అక్కడ అక్కడ అక్కడ అక్కడ గవర్నమెంట్ వాళ్ళకు మన
ఆ గవర్మెంట్
అక్కడ గవర్నమెంట్ అనేది వాళ్ళలకు ఆల్రెడీ ఏంటిదంటే మన సేఫ్టీ చేస్తున్నది అక్కడ ప్రొటెక్షన్ ఇస్తున్నది మంచిగా సేఫ్టీ ఇస్తున్నాయి మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి వాళ్ళలకు కొంచెం చూసుకుంటునే అన్ని రకాలుగా వాళ్ళకి అక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏం లేదు వాళ్ళలకు
అవును
కానీ
ఇక్క లోకల్ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది వాళ్ళు సేఫ్ గానే ఉంచుత
లోకల్ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది అక్కడ లోకల్ గవర్నమెంట్ మంచిగా ఉన్నది వీళ్ళలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళని చూసుకుంటాంది కానీ ఏంటిదంటే ఇప్పుడు ఉంటది కదాండి కొందరి భయం వాళ్ళది వాళ్ళ భయం ఉంటది ఇప్పుడు చాలనాా మటుకంమంది ఇప్పుడు దుబాయ్ లో ఉన్న ఇండియన్స్ కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారుారంటే ఇండియాకి రావాల అనుకుంటన్నారు ఫ్లైట్
ఇండియా సేఫ్ కాదు అదే అన్నోన్లీ ఇప్పుడు ఇండియాకే వచ్చ
సేఫ్ గా ఉంటున్నారు ఇప్పుడు ఇండియా లో ఇండియా సేఫ్ కాదు అని ఒక టైమ్ లో అన్నోళ్ళు అర్నింగ్ గురించి పోయినోళ్ళు ఇప్పుడు మేము ఇండియాకే తెరిగి స్తాం అంటుండయి మాట
అంటే అదే ఇప్పుడు తెలిసింది వాళ్ళకి
ఆ ఇప్పుడు తెలిసింది అ అప్పుడు సంపాదకు భయంమవుతున్నది సరే అండి మీ అమూల్యమైన సమయం కేటాయి ఇచ్చినందుకు ధన్యవాదాలండి
సరేండి
హలో ఆ సరే అండి
మళ్ళీ ఒక సారి చేస్తారండి ఒకే హ్మ్మ్